హలో అండి చెప్పండి బావున్నాం మీరు బావున్నారా
అ నేను బావున్నానండి ఇదో ఈ రోజు టాపిక్ వొచ్చేసి మే మేము ఓషన్ పార్క్ వెళ్ళాం
ఓషన్ పార్కు ఎప్పుడెళ్ళారు
మేమా
ఉమ్
ఈ సమ్మర్ లో వెళ్ళాము
ఓకే ఓకే ఎట్లా ఉంది ఓషన్ పార్కు
అ చాలా చాలా రైడ్స్ ఉంటాయి వాటర్ రైడ్స్ బా జంబో బస్ అలాంటియి చాలా ఉంటాయి
సాలెంత మీరు ఏ ఏ జంబో రైడ్స్ ఇట్లా దేంట్లా చేశారు
మేము ఒక ఇట్లా అంటే అ జెంబోరైడ్ ఎట్లుంటదంటే ఇట్లా ఒక ఒక హ్యాండిల్ కి ఇట్లా టైట్ పట్టుకొని ఉంటది అది ఇట్లా ఇట్లా తిరుగుతది రౌండ్ కాకున్నా ఇట్లా హాఫ్ సర్కిలు తిరుగుతూ ఉంటది దాంట్లో ఎక్కేటప్పుడు చాలా భయమేస్తది మొత్తం ఇట్లా రౌండ్ గా తిరుక్కుటా
అవును ఎకెన్నునై మొత్తమూ ఆ ఎక్స్పెరిమెంటు చేసేది ఎన్నునయి అన్లా.
ఆ వాటర్ స్లైడ్ చాలా ఉన్నాయ్ వ వాటర్ స్లైడ్స్ చాలా ఉన్నాయ్ వాటర్ స్లైడ్స్ లా. ఒకా టెన్ స్లైడ్స్ ఉంచచ్చూ. ఒక స్లైడ్లేమో మీరూ ఒక ట ఒక టబ్బు లెక్కా. ఒక ట్యూబ్ ఏసుకొనీ మీరు రైడ్ చేయాలి ఇంకో దాంట్లేమో. ఒకా సర్కిల్ ఉం టది సర్కిల్ స్లైడ్ ఆ స్లైడ్లకెళ్ళి చాలా పెద్దగుంటది అస్సలే. స్లైడు అంటే పోయేటపుడ్ ఇట్లా భయమేస్తది.
ఆం
ఆ ఎల్లు మంచిగ ఎళ్ళిపోతం కిడ్సు స్లైడ్సూ ఇంకా అంటే. మా ఒకా ఫై ఇయర్స్ వాళ్ళకి ఒక స్లైడ్ ఉంటది. టెన్ ఇయర్స్ అబొవె వాళ్ళకి ఒక స్లై స్లైడ్స్ ఉంటాయి.
ఓకే ఓకే అయితే బానే చేశారు ఎంజాయ్.
అవునండి
ఉమ్ మరీ ఎన్నీ గంటలూ అక్కడా ఉండాల్సి వచ్చింది మీరు. మార్నింగ్ ఎన్ని గంటలకు పోయిరు మళ్ళీ ఈవినింగ్ ఎన్ని గంటలకు.
మార్నింగ్ నైన్ నైన్ ఓ క్లాక్ పోయాము రాతిరి. మొత్తం రాత్రి వచ్చే వరికీ
ఊ
సెవెన్ అయింది
సెవెన్ అయిందా అమ్మా అంటే దర్దాపు ఒక మీరూ. ఒకా టెన్ అవర్సు జా ఆ అక్కడా టైం పట్టిందన్నట్ పోడానికీ. వన్ అవరా టూ అవర్స్ టూ అవర్స్ వట్టిందొచ్చ్
పోవడానికి ఒకా
టూ అవర్స్ ఆ వన్ అండ్ హఫ్ అవర్ వస్తానికి వన్ అండ్ హాఫ్ అవర్ త్రీ అవర్. సో అక్కడా మీరు ఎన్ని గంటలూ అంటే దర్దాపు సిక్స్ సెవెన్ అవర్స్ మీరు అక్కడ టైము కేటాయించార్.
ఆవునండి
ఓకే ఓకే ఇంకా అక్కడా మరి రీ లంచూ ప్రొవైడ్ ఏమన్న ఉన్నదా.
ఆ ఉంటదండి
లంచ్ ప్రొవైడ్ చేషినారు తర్వాతా ఇం కేమన్నా స్నాక్స్ ఇవేమన్నా ప్రొవైడ్ వుందా అక్కడా ఎమ్ చేషారా.
వెజ్జు స్నాక్స్ లో ఏమో బిస్కెట్ ఇంకా ఆ అంటే ఇగా జూస్ ఒకా బిస్కెట్స్ ఇంకా జూస్.
ఓకె లంచ్ లా
లంచ్ లేమో వెజ్
వెజ్ హ్మ్ వెజ్ ఎంటా ఏం కర్రీసూ
ఏం కర్రీస్ అంటే వెరైటీ కర్రీస్ ఉంటాయ్.
వెరైటి అంటే ఇప్పుడు ఆలుగడ్డ సాంబరుఊ ఇంకా కాలీఫ్లవరు అవి అన్నీ పెట్టారా మంచి
ఆ ఆ అంటె చాలా రకరకాల ఫుల్లు ఉంటయ్
దానికి తోడు ఇంక స్వీట్ గిట్ల ఇచ్చిరా ఎమన్న
ఆ స్వీట్ స్వీట్ ఏమో కాజు కట్ల్ ఇచ్చారు
మ్ అంటె ఒక్కరికి ఎంతా టికెట్ ఉన్నది అది పోడానికి లోపల
ఆ ఒక్కళికీ ఇది త్రీ హండ్రెడ్ టికెట్
త్రీ హండ్రెడ్ టికెట్ ఓకె ఒకె మీరు మొత్తం ఎంతమంది వొయిరు మీరు ఫ్యామిలీస్ ఫై నా త్రి అ
అంటె మేము ఫ్యామిలీ పోలేదు స్కూల్ నుంచి పిక్నిక్ పోయాం
ఓకే ఓకే మ్ అయితే ఇగ ఫస్టు ఇట్ల చేషిరు మళ్ళీ ఇగ ప్రోగ్రామ్స్ మధ్యాహ్నం కంప్లీట్ చేసేసుకొని ఓ ఒక రెస్ట్ తీసుకొని ఎన్ని గంటలకు బయలుదేరారు ఆనిచెళ్ళి
ఆ అంటే రిస్క్ అతుండదు నాన్ష్ టాప్ మొత్తం చేస్తనే ఉండాలి కో కో కో రైడ్స్
హ్మ్ ఒక్కొక్క రైడ్స్ ఎంత టైం బట్టి ఎంత టైమ్ బట్టింది ఒక్కొక్క రైడ్స్ కు హలో ఒక్కో టైం కి ఎంత పట్టింది ఐషిన బడుతు ఒస్తుంది గదా ఈలు బెట్టితండ్రు